బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి ఏం లేదండి ఇప్పుడే భోజనం చేసినాము
అవునా
హుమ్
ఏం కర్రీ చేసుకున్నారండి ఈ రోజు మరి
ఈ రోజు మాది చిక్కుడుగాయ టమోటా అండి
చిక్కుడుకా టమోటా ఇంట్లోనే పెట్టారా అండి
ఆవ్ ఇంట్లోనే ఆ పెట్టలేదండి అదే మొల్ స్ సింది అదే మొలస్ సింది సర్లే అని ఉంచితే అది కొంచెం తీగ వారింది ఇగ ఎప్పుడన్నా కొన్ని కొన్ని పావు పావు అర్ధ పావు ఎప్పుడైనా పది పది కాయలు అట్లా వెళ్ళినాయి వెళ్తే ఇగ ఈరోజు పొద్దున కొన్ని తెంపినం అయితే
అ హా
ఐనాయి అండి అంటే మా ఇంట్లోనే ఉన్ ఉంటదండి కొంచెం ఓ పది ఐదు, ఆరు పాలకూర మొలకలు పెట్టుకున్నాము. కొంచెం ఒక చిన్నది బట్టల్ బచ్చలి చెట్టు ఉంటది ఉమ్ మీ ఇంట్లో ఉన్నాయండి ఏమైనా కూరగాయల మొక్కలు
ఆ ఉన్నయండీ
అవునా
ఆ మేం ఇంట్లోవే ఎక్కువ ఇష్టపడతాము
అవునండి
కానీ కొంచెం చేయడం కష్టం బాగా.
బాగ కష్ట తే కానీ ఇగ కష్టమైనా చేసుకోవాలండి ఎందుకని మన్ మందులేని కూరగాయలు కదండి
అట్లా అనుకుంటాం గాని అది తవ్వడము పెట్టడము పొద్దున నల్ల రాంగానే నీ ళ్ళు వట్టుడు
అవును
ఈ నల్ల బంద్ అయితే నీళ్ళు వేస్ట్ గా పోతాయని చెప్పేసి పట్టుడు
పైప్ అందులో వెయ్యాలె ఒకదిక్కు పదినిమిషాలు ఒకదికు పది నిమిషాలు వారిన తర్వాత పైపు జరుపుతా ఉండాలి
ఇగ మనం అందులో వేస్తే ఏందంటే మొత్తం పెరడంతా అప్పచ్చి అయిపో తది అట్లా దాంతోటి గడ్డి వి పరీతంగా మొలుస్తది
గరక ఉంటదండి బాగా. ఉమ్
మనం నడావాంగా ఇబ్బంది.
అవునండి
చేయిపోయి మొత్తం చెప్పులకు అంటుతది. అందుక్ కే చెట్టు ఎక్కడ ఉందో. అక్కడనే నిలవడతం పోయి.
ఆ
మా మేడం కూడా కొన్ని రోలు మేము లేకుంటే. అదే విధంగా మీరు చెప్పిన, పద్ద్దతినే ఫాలో అయింది.
అవునా
మా మేడం. అంటే మేము ఇగ వెళ్ళేసరికి గడ్డి బాగా విపరీతంగా మోలిషింది.
అవునా ఏటన్ ఏటన్న ఊరేలిండ్ర ఏంది.
ఆ ఊరు వెళ్తామండ్ అప్పుడ అప్పుడు మేం.
ఆ ఆ ఊరెలోచ్చే సరికి అత్నే అయితదిగా. చెట్లల్లో గడ్డ
అందుకే మనం చెట్టు ఎక్కడుందో. వాటర్ అక్కడ్నే పట్
అవునవును కానీ ఇప్పుడు మనింట్లో కూరగాయలు చూడండి. ఏదనా ఇంత పాలకూరో ఇంత తోటకూరో ఏదన్న ఉంటే. పరికెడదే ఆదొ పరికడదో పరికడ తెంపుకొని రెండూళ్ళిగాడ్ డలేసుకో కోసుకొని ఒక్క పూటకైనా వండుకుంటే. టేస్ట్ బావ్ కమ్మగుంటది. మందు లేనింది కదండి. ఇప్పుడు చూడండి మార్కెట్ లో కొనుక్కొచ్చుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. లేదంటే బయట ఉంచ్తే అదే. సాయంత్రం వరకే పాడైపోతుంది. అవును
ఎక్కువ్ మేము ఫ్రిడ్జ్ లో పెట్టినయ్ తినమమండి. ఇష్టం అనిపియదు మా ఆయనకి. ఫ్రిడ్జ్లా ఏం పెట్టనీవాడు. అస్సలే పెట్టనీ మా ఇంట్ల ఫ్రిడ్జె ఆన్ లో ఉందంటే. మా మేడం తోటే ఆన్ లో ఉంటది.
ఆహహ మంచి అలవాటు
ఆ మేడమ ఎప్పుడని ఏమనిస్తే పెడతాం అళ్ళ, అంతేగాని. మేము ఏం పెట్టాం.
చాలా మంచి అలవాటు అండి మీదైతే. ఉమ్ మేము గూడా మూన్, ఇప్పుడ్ మా ఇంట్లో ఒకటి బచ్చలి బచ్చల్ చెట్టు ఉందండి. ప్రతి ఒక్క కూరలో నాలుగైదు ఆకులు కంపల్సరీ వేస్తాం. వేస్తా పొనగంటి వేసుకోవాలండి. ఉహ్ హెల్త్ కి మంచిది. పొనగంటి ఆ ఉందండి పునగంటి. మంచినే కావాలంటే ఎప్పుడన్నా తీసుకెళ్ళండి.
చూస్తామండి దగ్గర. మా మీరు మాకు అందుబాటులో ఉన్
ఉమ్ పంపిస్తాము. ఇగా ఈ మధ్యలో కొంచెం వారం పది రోజులు ఊరెళ్ళినమైతే కొంచెం మంచిగ ఎక్కువనే పెరిగింది పొనగంటి
అవునా
కు కంటికి మంచిది అండి. ఆరోగ్యానికి మంచిది, కంట్
ఆ చెట్టే ఉంటదా. ఆ
చిన్నగా ఒకటి మొలక ఉంట్ ఉంటదండి. అది మొలక పెడితే మొత్తం. గడ్డి లాగానే వారుతది.
అవునా
తంత మొలక, జానడు మొలక పెడితే అదే పారకపోతా ఉంటది.
ఆ ఎప్పుడు చూడలేదండి. పొనగంటి అనంగా విన్నాను కానీ. ఎప్పుడు చూల్లే పొనగంటి.
ఉహ్ ఈ శ్యామగడ్డలు, చిన్న చిన్న శామగడ్డలు పెట్టిన మాండ్ డి అవి గూడా మొలిసినాయి. షామాకులుగూడాము
ఉమ్ శ్యామకులు పప్పుల వేస్
ఆ టేస్ట్ ఉంటదండి. బావుంటది ఆరోగ్యానికి మంచిది. ప్రతి ఒక కూరలో ఏదైనా ఒకాకు ఆకుకూరను యాడ్ జెయ్యాలండి గ్యాస్ ఫామ్ గాదు
ఊహు
ఎందుకంటే ఆ కుకూర కంటికి మంచిది ఆరోగ్యానికి మంచిది గాబట్టి
ఊహు
కంపల్సరీ ఒక రోజు పొనగంటాకు వేస్తా నేను ఒక రోజు బచ్చలాకు వేస్తా ప్రతి ఒక్క కూరలో చిక్కుడుగాయ గాని బీరకాయ గాని బెండకాయ గాని ఆ ఒక రోజు కొంచెం పాలకూర వేస్తా ఉం కొంచెం చిన్నంగి చె ట్టున్నదొకటి చిన్నది దానికి ఆకులు నేను పచ్చడి చేస్తా అండి
బాగనే ఎల్తర చిన్నగాకు
ఆ కొంచెం ఎంతెళినా ఆన్లై కొంచెం ఇది పిరిగడంతెళ్తే అందులో కొన్ని బచ్చలాకులు గలిపి కొంచెం పొరగంటాకులు కలుపుతండి
డెమోర్ మిక్స్డ్
ప్పి గోలిచ్చి పచ్చిమిర్చి ఎల్పాయ జీల్కరేసి కొంచెం గోలిచ్చి కొంచెం మిక్సీ పట్టేస్తా ఇగ దంచుకోడానికి కి టైం అడ్జస్ట్ గాదు గాబట్టి మిక్స్ యాక్చువల్లీ రోట్లో దంచుకున్నే పచ్చడి రోటి పచ్చడి చాలా టేస్ట్ ఉంటది కమ్మగుంటది మా అమ్మవాలై తే ఇప్పటికీ ఏ పచ్చళ్ళయినా ఏవైనా రోట్లనే దంచుకుంటారు
అందుకే వాళ్ళు హెల్దీగుంటారు
ఆ మా అమ్మకు వచ్చేసి ఇప్పుడు ఎనభై తొమ్మిది ఏండ్లండి ఆ అద్దాలు లేకున్నా సూదుల దారం బెడతది
ఆ మనకిప్పుడే కనిపిస్తలేదు ఇప్పేణాలుకన్లు ఆ ఏను చూడాలంటే ఫస్ట్ అద్దాల
వెతకాలి
నె
పోన్ల తోటి టీ వీ ల తోటి అ మెయిన్ వి విటమిన్ లోపంతోటి మనం అంటే కరెక్ట్ ఫుడ్ తీసుకోక అన్నిప్పుడు మందుల తిండ్లు కదండి మనకు
అవును
ఎక్కువ కరివేపాకు యూజ్ జేయక ఎనుకటి వాళ్ళు ఏందంటే ఒక కిలో నూనె నెల చేేసుకుందురు
అమ్మోర బాప్రే
ఇప్పుడు వారమస్తలేదు మనకు
మా గదే నెల వొచ్చేసరికి నాలుగు ఐదు ప్యాకెట్స్ వడుస్తున్నాయి
అవునా
ఇగ మా వారైతే ఇగ మొత్తం నూనెను దాగేసెయ్యే అంటాండిగ
అవునా
మాకు నూనె కోసం ఎప్పుడు గొడవైతాంది
తగ్గించాలండి న్యు నూనెక్కువ వాడొద్దు
కొంచెం తగ్గిచినా అంటే ఆ కూరలో ఏదో లోపముంద
అనిపిస్తే రుచి అనిపియ్యది గాని అలవాటు అయితా ఉంటది కొంచెం తగ్గిస్తూ చూడండి
అదే చూడాలి ఇప్పుడు ఆయిల్ ఎట్లా తగ్గియాలని
అప్పుడు వెనకటి వాళ్లు అన్ని కలుపటం పెట్టి ఉడకబెట్టి కొంచెం నూనె ఇట్లా సురుమని వేడి చేసి పబ్బోద్దురు కమ్మ గస్తుండే వాసన ఇప్పుడు అందరికీ అన్నీ ఆ కల్తీ కదాండి
అన్నీ కల్తీనే కదండీ మనకి ఫ్రెష్ గా ఏడ దొరుకుతుంది
లేదు నూనె గ్లాస్డు పోసిన కూడా అది స్మెల్ రాదు
స్మెల్ కాదు టేస్ట్ ఆతలే అసలు కూరలు
లేదు ఇప్పుడ అయితే అసలు ఇంకా ఘోరం అసలు అదే ఇప్పుడు మళ్ళీ వెనకటి పద్ద్దతి వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు అక్కడక్కడ శిబిరాలు పెడుతున్నారు వితట్ ఆయిల్ కూరలు ఇప్పుడు కొవ్వు పెరిగిన వాళ్ళకి ఆరోగ్యం బాలేని వాళ్ళలకు థైరాయిడ్ బి పీ బి పీ షుగర్ వాళ్ళకి కరీంనగర్ లో ఒకటి స్టార్ట్ అయింది మొన్న అండి మా అక్కయ్య కూతురు మా అక్కయ్య అల్లుడు వాళ్ళకంటే పిల్లలు కాలేదు ఆరోగ్యం బాగుంటలేదని హాస్పిటల్ హాస్పిటల్ చూయించుకుంటే ఒక వన్ మంత్ ఇక్కడ ఈ ఫుడ్ కోచింగ్ సెంటర్ కి వెళ్ళండి దాని తోటి మీకు కొన్ని హార్మోన్ చేంజ్ అయితాయిండి చెప్పిండ్రు
అవునా
ఒక్కరికి పదిహేను వేలు నెలకి
ఆండ్లో అందులో ఫుడ్ తింటే
ఆ అందులో ఫుడ్ ఏం ఫుడ్ అండి ఉట్టికనే అన్ని కూరగాయలు కోసి టమాటాలు వేసిన రెండు పచ్చిమిర్చి ఆ వెల్లుల్లి ముద్ద వేసి ఉడకబెట్టి వా కొంచెం వాటర్ పైన పెట్టి ఉడకబెట్టి కొత్తిమీర వేసి అట్లనే పెడతారంట అగో అలాంటి కోచింగ్ సెంటర్ కి వెళ్లే సి మొన్న వన్ మంత్కే మా ఒ ఊళ్ళు మా అల్లుడు మా కూతురు మా అల్లుడు అయితే ఆరు కేజీలు తగ్గిండు మా అమ్మాయి నాలుగు కేజీలు తగ్గింది
ఉ వన్ మంత్కే
గ్లాసుల
అదే పుడ్ మన ఇంట్లో చేసుకోరద అండి పచ్చికరగాయలు తెచ్చుకో
అది ఆ అది ఆ ఆలోచన అంటే విత్ ట్ ఆయిల్. ఆయిల్ అవాయిడ్ చేయాలి అని మెయిన్ అక్కడ.
ఆ
కానీ ఇప్పుడు ఒక్కొక్కరు అయితే ఆయిల్ అసలు చేసుకున్న వాళ్ళు ఒక బాధ ఇప్పుడు ఎవరికి న్నా కూర పెట్టించాలి అంటే అయ్యో చూసినావా కూర త ఆయిల్ తక్కువ ఉన్నదిని ఏడేవ అనుకుంటారు అనే ఫీలింగ్ ఎక్కువ మన కొంతమందికి
అవునవును
ఫీలింగ్ తోటి మ ఫ్రై కాలవాట పడి తింటారండి ఎక్కువ
అవును
అలవాట పడి జనాలు ఆ అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు
ఉ
టీవీ సౌండ్
నేనైతే ఆ ఓకే అండి
ఓ కే అడి మరి ఓకే